హలో
బాగున్నారా అండి చాలా రోజులయింది మాట్లాడీ మీతో
హలో
హలో బాగున్నారా అండి
బాగున్న మీరు బాగున్నరా
ఆ బాగున్నా మీతో మాట్లాడి చాలా డేస్ అయితుంది తున్నారు అసలు ఒక్కసారి కూడా కాల్ చేయరు మా
కొంచెం బిజీ ఉండే అందుకే చెయ్యలే మీరైనా చేసిండ్ర కనీసం మరి
ఇప్పుడు చేసింది నేనేమండి
అదే ఇన్ని రోజులు చేయలే కదా మరీ
మేము గుర్తున్నామా లేదా అని టెస్ట్ చేసిన అయన మర్చిపోయినట్టు ఉన్నావ్ ఇగ లాస్ట్కి నేనే కాల్ చేశాను
నేనేం మర్చిపోలేదండి మీరే మర్చిపోయారు నన్ను
అవునా అండి అందుకే నేనే కాల్ చేసి మర్చిపోయి నందుకే
ఎప్పుడెప్పుడు చేస్తావా అని వెయిట్ చేసా నేను
ఓకే ఓకే కాని ఈ వారంలో ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా మరి రేపు శ్రీరామనవమి గద ఎటు పోతున్నారు
మార్నింగ్ టెంపుల్కి ఏళ్దాం అనుకుంటున్నాను వస్తావా
ఏం టెంపుల్ కేళ్దాం
హనుమాన్ టెంపల్కి
సరే నేను గుడా ఓస్తా మరి ఎట్లా బస్ లో వెళ్దామా బై వాక్ ఏళ్దామా
బై వాకె వెళ్ళాం
అవునా
ఉమ్
ఎన్ని కిలో మీటర్స్ ఉంటది ఇక్కడ నుంచి
ఓ ఫిఫ్టీన్ మీటర్స్ అ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అంత చ అంతే
ఫైవ హండ్రెడ్ మీటర్సేనా
ఆ
ఓ అయితే నేను కూడా త్త
ఆ ఓకే మీకు కొంచెం ఎకువ ఉంటాడు తెలిసి
మీ బర్త్డే ఉంది అనుకుంటాయి లాస్ట్లో
అవునండి
మరి ఏం ప్లాన్స్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే
థ్యాంక్ యూ
మరేమైనా స్పెషల్గాయ చేయాలనుకుంటా లేర ఈసారి
ఏం లేదు
ఎందుకు
ఏముంది ఏమి లేదా అంతా నార్మలే బర్త్డే ఏమి స్పెషల్ కాదు కదా అండి
ఏందిరా అవి
హ
ఏందరా అట్లా అనేస్థావ్ ఓకే సారి ఈ బర్త్డే అంటే స్పెషల్ కాదనేసి
ఏమో ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు
ఓ అవునా మరి ఫ్రెండ్స్ పార్టీ అడిగితే ఏమి ఇస్తారు మరి ఇంట్రెస్ట్ లేదు నేను చేసుకోలేదు అని చెప్పి ఫీవరా ఏందీ
ఇస్తతంలే ఇగా తమరి బర్త్డేపార్టీ టీ యండి ఫస్ట్
తమర్ లేరు కదా అండి నా బర్డే రోజు
లేకుంటే వచ్చినా కదా అండి తర్వాత
బడ్డే రోజు బడ్డే బడ్డే రోజు ఇయ్యాలి
అవునా అండి
ఉమ్ ఇంకేంటి మరి మొన్న అవుగాదికి ఇంటికిళ్ళరు కదా
ఉమ్
ఎలా సెలెబ్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఫెస్టివల్ని
ఏమండి నార్మల్గానే కానీ బాగా బాగానే చూసుకున్నామండి
ఓకే ఉగాది పచ్చడి వేసుకురా
ఆ చేస్తున్నాం మీరు చేసుకున్నారాలేదా అండి
చేసుకున్నాం ఎలా చేసుకున్నారు ఉగాది పచ్చడి అసలు ఉగాదికి మెయిన్గా అదే కదా
అవునండి.
ఎలా చేసిరు ప్రాసెస్ చెప్తారా కొంచెం?
బెల్లం, వాటర్.
ఊ
ఇంకా మామిడికాయ్ వేపపువ్వు అన్నీ ఏషి చేసామండి. మీరెట్ల చేషిండఅండి?
మేంగూడా అలానే సేం బెల్లం, వేపపువ్వు చక్కెర, కారం. ఇంకా మామిడికాయ, కొబ్బరికాయ. లైక్ ఆరు రుచులు. సంథింగ్ ఏమో అంటారు కదా, ఆ సిక్స్ టైప్స్ ఆఫ్ రుచులనేసి చేసాం.
ఈ దేవుడి గదిని ఎలా అలంకరించారు మీరు?
మేమూ అదీ తీయగారె పూలతోటి చేసాం. దాంతోటి మండపం ఏసి చేశాం.
ఒకే.
పం ఇలిసి అందులో అన్నీ పెట్టేషి, పూజ చేషినం.
అంటే ఏం పెట్టినరు?
ఏమ్ అంటే డైలీ మనా వర్క్ చేసే వస్తువులు పెట్కు
ఒంకే పూజ ఎవరు చేస్ సరే అండి.
మా డాడీ చేసాడు.
ఓకే
మీఇంట్లో ఎవరు చేసారు?
ఇంట్లో డా డాడీయే ఏస్సరు.
ఇంకా ఏం సంగతి మరి?
చెప్పాలి మీరే.
ఏవుందీ, ఏంలేదు.
అ మరీ సమ్మర్ గుడా వచ్చేస్తుంది కదా. ఎల్తన్నారా ఇంటికి?
మెల్ల ఏమెల్లా అనుకుంటున్నా.
ఆ ఎందుకలా?
సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు ఇస్తే అప్పుడే ఎళ్దామని చూస్తున్నా.
మరి ఈ సమ్మర్ హాళిడేస్ లో మీ అమ్మోళ్లి ఇంటికి వెళ్తున్నారా?
లేదండి, మా ఇంట్లనే ఉంటాం.
అవునా ఎందుకలా వెల్లరా?
ఏమో వెల్లాలని లేదు, ఇంట్లో మమ్మీ డాడీతో టైమ్ స్పెండ్ చేయాలి అనీ.
ఓకే అది గుడా చాలా మంచిది.
ఇంకాహ
ఇప్పుడు మీర ప్రజెంట్గా హాస్టల్లోనే ఉన్నారా
అవునండి
అవున మరి హాస్టల్ ఎలా ఉంటుంది మంచిగా ఉంటుంది
బాని తుంది ఓకె ఓకె హాస్టల్ అడి అంటే అంతే కదా అండి
మెను ఎలా ఉంది మార్నింగ్ టిఫిన్ మెనుూ
టిఫిన్ ఏం పెట్టట్లే ఇప్పుడు గ్యాస్ స్టాకేజ్ వల్ల
అవును ఇప్పుడు వ వారె వ జరుగుతుంది గదా గ్యాస్ ఫ్యూయల్ అట్లాంటివి ఏమి రావట్లేదు పెద్ద పెద్ద రెస్టారెంట్స్ని ఆఫీషియల్
హు
ఏమేం పెడుతున్నారు మరి
ఎం పెడుతున్నారుా బోండా అ తప్ప ఉప్మా కుులిదేరా
ఉమ్
అవే పెడుతున్నారు.
ఓకే మంచిగ ఉంటుంది ఇకా టేస్ట్
బానే ఉంటాయి టిఫన్స్ అయితే
నేను కూడా నెక్స్ట్ మంత్ మా చెల్లిన్ జాయిన్ చేద్దాం అనుకుంటున్నా మరి మీ హాస్టల్ ఓకేనా
ఓకే చెయ్యండి కాని వేరే అంశాలు అయితే అదిష్టం అనుకుంటా
ఎందుకు మీరుండే హాస్టల్ ఎందుకు ఏమన్నా ఏం ఫెసిలిటీస్ లేవు
కొంచం నీట్గా అనిపీయట్లే ఇక్కడు
ఓకె
మ్
ఎంత
చెప్పాలె మీరె మీరెక్కడ ఉన్నారు ఇప్పుడు హోస్టల్లోనా ఇంట్లోనా మీరెక్కడ ఉన్నారు ఇప్పుడు
మేమ్ ప్రజెంట్గ ఇంట్లోనే ఉన్నాం
ఓ
మ్
ఇంక ఏం చేస్తున్నారు మీ కాలేజ్ ఎట్ల ఉంది
కాలేజ్ బాగుంది మంచిగ ఉంది
ఇవాళ వెళ్ళిన్ల కాలేజ్ కి మరి
ఇంట్లో ఉన్న గదా వెళ్ళలేదు
మరి హాస్టల్కి రిటర్న్ ఎప్పుడు వెళ్తున్నారు
రేపు శ్రీరామనవమి ఉంది కదా రేపు శ్రీరామనవమి అయ్యాక నెక్స్ట్ డే వచ్చేస్తాను
మళ్ళీ ఒకటే రోజు ఉంటదిక కాలేజ్ ఎట్లయినా
ఆ ఇక వెళ్ళాలి కదా రోజు ఒకటే రోజు అని ఉండిపోవద్దు కదా అటెండెన్స్ కూడ తగ్గుద్ది
అదే అయితేల నిన్నార
హు మీరు వెళ్ళీరా ఇవ్వాల
మంగ్ అలా వెళ్ళాలి మార్నింగ్ వెళ్ళాలి అందుకే వెళ్ళాలి
అయ్యో ఎందుకు లేవ ల్లేదండి
ఎందుకంటే నైటా ఇప్పుడూ సమ్మర్ కాబట్టి చాలా ఉడకబోశిందీ నిద్రబట్టలే.
ఓకే
అందుకే ఇగ మార్నింగ్ లెగలే.
ఊహూ నైట్ ఎఫెక్ట్ వల్ల మార్నింగ్కి ఎఫ్ ఎఫెక్ట్ పడుతుంది.
మరి ఫ్యాన్స్ ఇంకో ఒకటి పెట్టిచ్చుకోరాద ఆ రూమ్ లో
హాస్టల్లో పెట్టియాలి గదా అందులో వాళ్ళు.
చెప్పాలి గదా మీరు. మీరేం ఊకైతే ఉండట్లేదు గదా మ అన్నీ కడుతున్నారు గదా
ఎంత గట్టినా వాళ్ళు వినరు అంతే
మరి వేరే హాస్టల్ వెళ్ళొచ్చు గదా.
అదే చూస్తున్నా.
ఊహు
గా ఇంక ఏం చేస్తున్నవ్ తిన్నా మీరు తిన్నారా.
ఆ తిన్నం ఏం పెట్టిర్రు డిన్నర్కి.
సాంబార్, వంకాయ్ కర్రీ పెటింరు.
ఊ
మీదేం కర్రీ.
మాది బెండకాయ కర్రీ, పప్పు
బాగుందా మరి
ఆ ఇంట్లో ఇప్పుడు ఎందుకు బాగుండ దండి మంచిగ ఉంటది.
ఇట్లా ఫుడ్ ఎట్లయినా బాగానే ఉంటాయి.
ఊఊ ఇగ హాస్టల్లో అందరికీ ఒకే దగ్గర చేయడం వల్లా. కొంచెం అటు ఇటు అయితే అడ్జస్ట్ అవ్వాలండి.
అంతే కానీ, మరీ డైలీ అట్లానే పెడితే బాగుండదు కదా.
ఏదో ఒక రోజు అంటే ఏమో అనుకోవచ్చు డైలీ అట్లే ఉంటే మనకు కూడా ఇబ్బందే లే.
ఊ
ఊ
ఇంకా ఏం చేస్తున్నారు.
ఇంకా ఏం లేదండి.
ఏమో ఈ సమ్మర్ లో ట్రిప్ కి ప్లాన్ చ్ చేద్దామనుకుంటున్నం
అవును. ఎక్కడికి వెళ్దాం అనుకున్నుటున్నారు.
బెంగళూర్, వైజాక
ఆహ సరే అండి పడుకోవాలి బాగా నిద్ర వస్తుంది
ఆ ఓకే ఓకే
ఉ